ఆ పందన్నాకా
ఇంకెక్కర్రా కాలేదు ఇ ఎవర్రా కానే కూర్చన్నా నును ఆగలూరు తడ కూఊసలేదా
ఆ ఆ
ఆ ఇంత ముందే లేచి ఇ వచ్చినా నువ్వు ఫోన్ చేసిన్ సరి్గా పది నిమిషలు మాట్లాడు అని అన్నా ఏం చెతలరా
ఏలాక పందిరింది
పన్లైనయా
ఆ అయిన ఎక్క పనులో అయిన ఏేను ఇది వాగలు వషష్ అటు వాగరుష అక్క బోల్లేే ఆ
పాప సాణం వయందా
ఆ అయింది అక్క పాప స్నం అయ్యంది నడవాలి ఉడ్సిన త వాగలి ఉ అక్క బోల్ని ఏ అడే ఇల్లు తీసుకచ్చిన
ఉ
బోల్దు మ సా బోషనా
ఏ కోదల అంత కాయ కాయ చెతయి
కాయలు మ కాయాలి కదా
మామిడికాయలు అన్నిీ రాలిపోినయి నా బిడ్డ అయితే పచ్చడి పెెట్ రాదా మా పచ్చడి పెెట్ రా అంటే అవి చిన్నకాయలునా పచ్చల పెట్టి ఎట్టుంటాయి చె అన్న నాన్న అంటే సరతి అయమ్మాని అన్నది
ఇప్పుడు అది పిక్క ముదలదు కదా అక్క పెట్టినా కూడా వేస్ట్
ఆ
పచ్చడా పిక్కా ముదర్లే గదా
ఆ
ఇక్క ముదల్గాదా పచ్చర పెట్టి కూడాడా వస్ట్
వేస్ట్ ఎందుకంటే అప్పుడ మందం పెట్టరాాల అంటే ఈ తకాయ చిన్నకాయలునే
అవు
దయక్కడయినారా
మీ రాస కా
ప్ర అంటే వచ్చిన మళ్ళా వస్తావు కదా చిడి నేను దాచి పెట్ట అయినా పచ్చడి పెడతుది అని అన్నా
ఆ
మాడికాయ్ పచ్చడి ఇష్ టాకు మాడికాయ్ వెట్టాలే ఇగ అన్ని వెట్టాలే
మ మాడిక్ తే ఒక్కటే ఇష్టమా నిమ్మకాయ్ గుడా తింటావా
నా
మాడకాయ ఒక్కటే ఇష్టమా నిమ్మకాయ గుడా ఇష్టమా
నిమ్మకాయ గుడా వెట్టాలె నిమ్మకాయలు ఎడ దొరుకుతాయిరా
ఊరేసుకోవాలి ఒకవేళ మామయ్య వాళ్ళకి చెట్టుకు ఉండే అప్పుడు మేము తెచ్చుకు ఊరేసుకున్నాం ఒకసారి అడుగు తాగు ఉన్నాయ ఊరేకుంటార
నిమ్మకాయలు ఏనన్న దొరుకుతాయా
అదే అక్క మామయ్య వాళ్ళకు ఉండే అమ్మమ్మ లోల ఇంటి కాడ
ఆ
మామయ్య ను అడుగు తాగు అంటన
దొరికినాయి అనుకో ఊర వేయ్యాలి కొన్ని అయినా
ఆ ఊరయిత్త పదిహేను రోజులలో ఊరుతయి పదిహేను రోజులలో ఉరుతాయి వండాల వంట చేయాలన్నా ఉందా
ఏ ఉన్నది రా
సరిపోతదా
గోడ్చిక్కుడుకాయ అండినా అదే ఉన్నది బియ్యం పెడితే అయిపోతది ఇగ నీళ్ళు పెట్టుకొని స్నానాలు చేసి
ఆ బావ అక్కనే తింటాడు అక్కనే ఉన్ తాండ
ఆ
పూర్ణ బావ అనే తింటాడు అనే ఉంటాడా?
అనే తింటాడు ఆనే ఉంటాడు, ఎప్పుడన్నా నాకు ఆకలి అయితుంది పెట్టమంటే పెడతా.
ఆహా
దే పెట్టు మని ఏం కూరరా బుజ్జి అంటే, ఈ కూర అంటే ఇ అంటే తింటవా అంటే తింటా అంటాడు.
ఆహా
తింటా అన్నప్పుడు గా ఏ తానేగా మరి ఏం చేద్దాం
నేను అరుసుకోవాలి గదా అందరు
ఆ
ఏమంది మరి మన రాలేదా పెద్ద బావులు రాలేదా ఏ మాట్లాడతలేదు బావ గురించి
ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతలేరు వారు ఆరం రోలు రావాల అన్నారు ఆరు నెల అత్తలేరు
ఉహ్
అత్తలేరు ఎవరుత్తలేరు ఆయన ఆయన చూసుకొని ఆయన కచ్చింది నేను తీసుకుంటా అంటళ్ళు
ఆ
ఆయనాని చూసుకొని ఆయన అచింది తీసుకుంటా అంటల్క
ఆహాహ
ఉమ్
ఆయనకు
ఆయనకు వచ్చింది తీసుకుంటాం చూసుకొని అంటాడు వీళ్ళు ఉహ్ చూసుకున్ లోన్ తీసుకుంట ఆయన ఆస్తి పాస్తులు అంటాడు. వాళ్ళు ఏం అంటాడు, ఎట్టట్లా తీసుకుంటారు అవి లెక్కకు రావద్ద్ద అంటాడు డబ్బులు ఖర్చు అయినయ్.
ఆహ
ఉమ్
నితోన్ అక్క గిట్ల ఏం చెప్పాలీ
ఆ కిలి ఆ
ఆ
ఆ
ఉమ్
అకిలి ఉద్తంధ్ ఓర్ తనది బావ ఏం అంటాడు జాన్సీ అంటాండు అటుపోయ్ ఇట్ తాండు ఏం కూరా అంటాండు
లేదు
వన
ఆ
అటుపోయ్ ఇటు అతడు జాన్సీ అంటాడు. అటుపోయ్ ఇటు అతడు ఏం కూర అంటాడు.
ఆ
పూదిన పచ్చడి చేసిర్రట పుదీనా పచ్చడి వేసిరాట పుదీన పచ్చడ వేసుకో వేసుకోరాదు అని లడ్డూను అంటా
ఆహా
అ వళ్ళా అల్లుడ్ ఉన్నాడ, ఒ కారి అదేన
అక్క
అండుడు ఉన్నదా కారీ అదేనా
వండాలక్క రొయ్యలు తమట పచ్చ పచ్చడ ఉంది టమాటా కూరగాయల కరలే గని, నా బావకి అయితది అని వంద తినను అంటే నేమో మళ్ళీ ఏం అందాలే ఉల్లిగడలు ఉల్లిగడ్డలు ఉన్నాయ్ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఉన్నాయ్. కోడిగుడ్డు ఉన్నాయ్. ఉల్లిగడ్డలు ఎగ్స్ అన్న అందుతా, లేకపోతే దొండకాయ ఉన్నది కాకరకాయ ఉన్నది ఏదన్నా ఒకటీ అండాలే.
ఉమ్ ఉమ్ కోతులు అవిటి అవిటికి కార్సుస్కుంటానాయ్
ఆగో, నేను ఇప్పుడే ఎవరదకా బయట కూర్చొని వచ్చిన డోర్ పెడతా డోర్ ను నేడతనయ్
ఆ
చిట్టి ఫోన్ చేసిందా చెత్తద ఫోను
నిన్న సాయంత్రం ఐదు గంటలకు చేసింది ఐదు గంటలకి చేసింది మాట్లాడింది డాడీ వచ్చిండ అంటే ఇంకా రాలేదు అంటే డాడీతో మాట్లాడుతానని మాట్లాడింది అట బావ్ వచ్చినంక మార్చ్ చిన్ని ఫోన్ చేసింద అంటే చేసింది మాట్లాడిన అని చెప్పిండు నిన్న నిర్దవాటక ఇంత అంత మందు ఎషిండ్ర చిట్టి కోసం
ఆహా
ఇది వచ్చవరకు లేదు కద
ఆ లేదు లేదు
అచారకు లేదు కాబట్టి ఇగ పండు బుద్ధిగాలేేదు కావచ్చ చు పాండ్ బుద్ధి కాలేదు ఇంతంతా మంద తగుతండ్ ఇగ ఇక ఏంద పని ఎనగైనా కానీ ఇక మా చిట్టి కోసం బధపడతా కాని ఇక అయితను తీయాలని సపడ వదిలేసినా
ఆహా
నిదా పట్టక అట్ల చేసిండు ఆ దోస్తాను ఫోన్ లో మాట్లాడే టప్పుడ ఇన్నర
ఏంటిది
మా చెట్టు లేక నిద పడదలేదు అందుకనే ఇంతంత మ మందేసి పంట అని అ అన్నర్ర
ఆహాహా
అది ఇన్న కాబట్టిగా నేన్ ఏమనలేదు
ఆయిదా నిన్న నైటా మంద ఎస్కొచ్చి పన్నడ
మంద ఏసీ పన్నడు ఎందుకంటే ఇక చిట్టి అచ్చేవరకు లేదు కదా
అదే అదే
ఆ లేకపోతే తే బాద అనిపించిందేమో ఓ ఇంత మందేసిండు పన్నడు
ఆహా ఎందుకు తాగుతడు కద బావ మా లుగాయితేవతాగు తాడు గ
మాములుగనే
హమ్ గంతే మామలగానే తాగుతడు గా ఎక్కువ ఏం తాగడు గ
హమ్ ఆ తగిండు ఇంక ఇంత దిన్నడు ఓ పన్నాడు మేము గోడుచీకుడుకాయలు తెంచుకునం ఆడబెట్టుకున్నాం కొదిసేపు టీవి చూసినాం నా కొడుకు నేను
అ
ఇగ ఆయనకు సోయ ఎక్కడ ఉన్న నిదపేట్ పట్టింది ఆయన ఒక గొప్ప ఆయన డిస్టర్బ్ చేసుడు వద్దు ఇటు జరగుఅనలే అటు జరగు అనలే
ఆ
అయ్యో అయ్యో తిన్నారా మీరు మళ్ళీ తెల్లారి మీరు తిన్నారా తిని పండుకున్నారా అని అడుగుతాండు వెంటనే అది ఎతివి మేము హనే ఎ అన్న ఏం చేయాలే చిన్ని కోసం బాధ అనిపించి అట్ట చేసినా అంటా
అయ్యో మరి ఆమె సదువు కె పోయింది కాదా
హ్మ్ పో ఇదేం చూసినవు రో ఫస్ట్ ఫస్ట్ అయితే నిద్రపోలే ఒక వారం
ఆ
ఫోన్ చేసుడు మాట్లాడుడు ఫోన్ చేసుడు మాట్లాడుడు ఏంది రా ఉరికే ఫోన్ చేసి ని బిడ్డ ఏ నా దగ్గరనే ఉన్నది అని వస్తుంది తప్పు అనడు
ఆ
ఉటే లే కానీ నేను నేర్చిపెట్ ఎప్పుడు ఉండలేదు అని ఇగ మాట్లాడుడు అట్ల ఇట్ల అలవాట్ అయింది అద్జుస్త్ చేసి సంవత్సరం గడిచింది ఇంకా పదిహేను రోజులు అయితే కతమే
అవును
కలరా
అవును
ఎప్పనుంచి చెరువులటా
అక్క ఏప్రిల్ ట్వంటీ తర్డ్ అనుకుంట అక్క
ఇమకాట ఫస్ట్టు ఎగజామ్స్ట ఫస్ట్ తారీఖు
ఆహా
ఊమ్ సరె రా
ఓకె ఆ చేసుకోండి